హలో
ఆ
ఆ హలో అమ్మా చెప్పమ్మా ఎలా ఉన్నావ్
పుట్ గురింటి మాతాద్ కున్నామా
ఆ ఓకే ఫుడ్ గురించి మాట్లాడుకుందాం నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి
నాకు చికెన్ బియ్యాన్నీ నీకు
ఆహ్ ఓకే నాకు పులిహోర అంటే ఇష్టం అమ్మా
పుహాదెల తేత్తాదు
పులిహార ఎలా చేస్తారా మామలుగా రైస్ మనం కుక్ చేస్తాం కదా రైస్ కుక్ అయిపోయిన తర్వాత మనకి చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార రెండు రకాల పులిహారలు ఉంటాయి. మామిడికాయ పులిహార కూడా చేసుకోవచ్చు. ఇంకన్ చింత పండు పులిహార అంటే ఏం చేస్తామం టే ముందుగానే చింతపండుని మనం నానబెట్టుకొని గుజ్జుగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, తర్వాత మామలుగా పోపు వేసుకుంటాం కదమ్మా. మాముూలు పులిహార కు పోపు ఎలా వేస్ తరంటే ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు పల్లీలు ఎండిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత్ త ఈ చింత పండు గు తాలింపులో వేసి బాగా ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత అందులో పసుపు కలిపిన అన్నం ఎలాగో రెడీగా పెట్టుకున్నాం కదా, కొంచెం పసుప్ పు ఉప్పు కలుపుకొని, అన్నంలో ఈ పులుసు తీసుకెళ్ళి అన్నంలో కలిపేస్తే చింతపండు పులిహార అయిపోతుంది, నీకొచ్చా చికెన్ బిర్యానీ చేయటం
ఆ వద్దు పట్టు టికెన్ నాన్న పెట్ కోవాడి మేన్ కూ. నిమ్మకాయ ఉప్ ప్పు కారం మట్ట ఆ ఎక్కి. పీడియో పెట్కుందువు పెట్టుకుంటా ఆ
హ్మ్.
తా అన్నం లో ఓ. కోడి నా కు కో త్తిమీద ఎక్కి బిర్యానీ తిన్నో తుదు ప్యాకెట్. ట పెట్టి. కుక్కర్ లో పెట్టె వాద్ డి.
ఓహో మీరు కుక్కర్లా వండు తరా.
ఆ అన్నం ఒక్కటే కుక్కర్ లో పగడి లో లాగా తే క త్తం.
ఆ
తర్వాత చికెన్ డీప్ లో నిన్ తీ టి వన్ అవార్ పెట్టుకోవాలి. ఈ ప్లో.
ఓకే.
తవాత్ టి టీ చికెన్ పైట్. టేత్ కుంటం
ఓకే
తర్వాత అన్నంను చికెన్ ప కట్టేపోడం తెద్దం
ఓకే ఆ
తే తింటావా అత్త అయిపోయి అయిపోయిన్
దమ్ పెట్టుకొని ఆ అయి పోతుంది దమ్బట్టుకొని దింపుకొని సర్వ్ చేసుకోవడమే అంత
అ అంతే
ఓకే నువ్ చేస్తా ఉంటావా ఫుడ్
నేన్ చేస్తాను ఎక్కువగా మా అమ్మగారి చెతేత్తారు
అవునా
ఉ ఇం ఇంకా ఏమంటారు ఓ
ఎగ్ ఎగ్ పన్నీర్ కర్రీ తెలుసా ఎగ్ పన్నీర్ కర్రీ చేస్తారు చాలా బాగుంటుంది
తే తేలీదు
ఎగ్ పన్నీర్ కర్రీ అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సిక్స్ ఎగ్స్ తీసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి బీట్ బీట్ చేసుకోవాలి బీటర్ తోటి బాగా నురగొచ్చే వరకు దానిలో కొంచెం ఉప్పు కొం చెం ఆ పసుపు బాగా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ లాగా చేసుకొని దాన్ని మనం కేక్ ఎలా అయితే కుక్ చేస్తామో ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసి ఈ బ్యాట్ అంతటిని ఒక బౌల్ లోకి వేసుకొని బాగా బాయిల్ చేయాలి ఇడ్లీ ఇడ్లీ ఎలా అయితే మనం
ఆ
అట్లా బాయిల్ చేసిన తర్వాత కొంచెం చెపు బాయిల్ అవుతుంది ఒక అచ్చు అచ్చు వస్తుంది అచ్చు లాగా వస్తుంది గిన్నెని మనం తీసుకుంటే కేక్ లాగా ఫామ్ అవుతుంది పన్నీర్ లాగా
ఆ
అది తీసేసుకొని చక్ క్కగా పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్ పేస్ట్ టొమాటో పేస్టు ఇవన్నీ
అనియన్ పేస్ట్ బాగుంటదా
చాలా బాగుంటది ఎప్పుడనా ట్రై చెయ్ నార్మల్ పన్నీర్ ప్లేస్ లో ఈ ఎగ్ పన్నీర్ వేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది
ఉ చేత్తను
ఇంకా ఇంకేం కొత్త కొత్త వెరైటీలు ఏమన్నా ట్రై చేస్తా ఉంటావా ఇంట్లో
కొత్తవి ఏన్ చేయను
ఉ
ఎగ్ ఫ్రైడ్ రైస్ చేత్తను
ఎగ్ ఫ్రైడ్ రైస్ మీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం చేస్తావు నీకు స్పెషల్ గా నేనే మాత్రమే ఏస్తాను అనుకున్న ఇంగ్రీడియంట్ ఏన్నా ఉందా
నేను మాత్రామే చేసేది ఏం లేదు
అవునా అ హా ఈ రోజు ఉగాది కదా మరి ఆ నేను పూర్ణం బూరెలు చేస్తాను బాగా
ఆహు
ఈ రోజు మరి ఉగాది కదా ఇంట్లో ఏం స్పెషల్స్ చేసారు
ఇంకెవర్ని నమ్మం దాదాదు తితిమ్మైదు
మేము సేమ్ గారెలు, పూర్ పూర్ణాలు మేము పూర్ణాలు చేస్ తం ఈ పండకి
ఉహ్
హొర, బొబ్బట్టు పాయసం
బొప్పట్ ఎప్పుడు అయినా చేతదా, కొన్నదా
కొంటాం అది చేస్తాను. నేను ఇంట్లో కూడా చేస్తాను బొబ్బట్టు.
ఎలాగా
ఈ పచ్చిశనగపప్పు పూర్ణంలో పెట్టే స్టఫ్ ఉంటది. కదా పచ్చిశనగపప్పు బెల్ల వేసి ఉడకబెట్టి. మంచిగా మెత్తగా పప్పు చేస్తాం కదా. అది పక్కన పెట్టేసుకొని మైదాపిండి బాగా మంచిగా మెత్త కలుపుకోవాలి చపాతి పూరి పిండిలాగా
ఆహ్
కలిపేసుకొని ఈ చిన్న పూరి చేసుకోవాలి ఫస్ట్ కొం చిన్న పూరి చేసుకొని. ఈ పప్పు ముద్ద ఉంటది కదా. పప్పు ముద్ద దానిలో పెట్టేసి ఆ పూరిని క్లోజ్ చేసుకోవాలి రౌండ్ బోల్ చేసి చక్కగా జంటిల్ గా మన పూరి ప్రసర్ తో గాని. లేదంటే మన చపాతి రొట్టెల కర్ర ఉంటది కదా. దాన్ని పెట్టి మంచిగ్ చేసుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి
అంతే నా వీడిని నే చెయ్యది
అవునవును
అహ్
ఇంకేను ఉగాది పచ్చడి చేయలేదా. ఈ రోజు ఈ రోజు ఉగాది పచ్చడి స్పెషల్
ఆహ్ తెతం ఉగాది పత్తడి
మీరెలా చేస్తారు ఉగాది పచ్చడి.
వేపకు, వేప పూలును, మావికాయ ముక్కలు అటిపన్ను చింతపంన్ను
ఉహ్
ఉప్పు, కాదం, కింతప్పును కాసేపు మున్నే నానపెట్టుకోవాలి.
ఉహ్
మావికా ముక్కలు కోయ్యాలి వాప పువ్వు డిట్ కోవాడి
ఉమ్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి
తేకోని పెట్కున్ తవాత
ఉమ్
అదీ తింతపన్ను గుత్తును అవన్నీ కల్ పాలి మీ యాదు క్కూడా ఏత్తాదు
కారానికి బదులు మి రియాలు వేస్తారు నేను మిరియాలే వేస్తాను.
మన్ హ్మ్మ్ అట్టిపన్ను బెల్లం బెల్లం వదుదు మేము అ టిపన్ను వేత్తం
ఓకే కొంతమంది చెరుకు ముక్కలు వేస్తారు
అవునా
మ్మ్ హ్మ్
మ్ హ్మ్ ఆ
మా వేప వేప పువ్వులు ముందుగానే ఒలిచి పెట్టుకుంటాం కదా, బెల్లం కొంచెం నీళ్ళు పోసి చిన్న కొంచెం బెల్లం ముక్క తీసుకొని నీళ్ళు బోసి మంచిగా ఆ పానకంలాగ చేసి పెట్టుకుంటాం ముందు.
మ్మ్
నేను చింతపండు కూడా వేసుకొని గట్టిగా గుజ్జులాగా మంచింత పండు పులిహార చేసే గుజ్జి లాగా పెట్టుకుంటా
మ్మ్
ప్పుకొని అందులో ఈ వేప పూవ్లు కొంచెం ఉప్పు మన మిరియలు పొడం ఒక పది మిరియాలు తీసుకొని మెత్తగా మంచిగా దంపేసుకొని ఆ మిరియాల కూడా మామిడికా యా తొక్కతోనే తురిమేసేస్తాం ఇంతతురుం ఒక రెండు స్పూన్ల అంతా తురుము తురుమేసుకొని
ఆవకాయ పోదు పౌ ఒగాలా
వగరు తొక్క వగరు గదా వ్యాప పువ్వు చేదు మామిడి కింద వగరు
ఆ
మిరియాలు కారం ఉప్పు మాములు ఉప్పే బెల్లం తీయగాను
పోదుపు
పులుపు ఆ
ే అవన్ని కలుపుకుంటదా
అవన్నీ కలిపేసి ఒక బౌల్ల పెట్టి ముందు దేవుడికి నైవేద్యం పెడతాం అదే దేవుడికి ముందు పెట్టిన తర్వాత మేం కూడా అది తిన్న తర్వాతనే వేరేది ఏదైనా టేస్ట్ చేస్తాం అన్నట్టు ఆ రోజున
మేము కూడా అంతే అలాగే టేట్టుకున్నాం
ఊ
గుడికి ఎళ్లారా మీరు
ఆ గుడికి వెళ్తాం మార్నింగే వెళ్ళొచ్చాం గుడికి
ఆ
పంచాంగ శ్రవణం అని చెప్తారు కదా ఆ టెన్ వరకు చెప్తారు పంచాంగ శ్రవణం ఎలా ఉంటుంది ఈ ఇయర్ బాగుంటుందా బాగోదా వాతావరణం రాసి ఫలాలు అన్ని చెప్తారుగా
అవును
మీరెళ్లారా గుడికి
మేము టాయంత్రం వెళ్ళాం
ఆహా సాయంత్రం పంచాంగ శ్రవణం ఉండదు సాయంత్రం
ఊ ఊ ఏం వంటలు చేత్తాడు మధ్యాహ్నం
మధ్యాహ్నం కంద కంద తెలుసా కంద కూర కంద పులుసు చేశాను
ఊ మేం మామిక్కాయ్ పప్ పన్నం
మామిడికాయపప్ సూపర్ మంచి పప్పు
ఆ మామీకాయ్ పొట్టింట టే కొంచెం దాంతో ఏ చేకుంతాం పప్పు చేతాం
ఓకే ఓకే చాలా బాగా మాట్లాడవ్ రా బాగా మంచిగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ఉగాది థ్యాంక్ యూ రా